హలో
హలో
హ్మ్మ్ చెప్పు
హలో ఆ చెప్పు
ఆ ఎక్కడ ఆగింది
హ్మ్మ్
ఆ ఆ పిల్ల ఇప్పుడు ఫస్ట్లో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడే సెండ్ ఇయర్ వచ్చినడు తొక్లో స్టపర్ అంట వాడు ఆ పిల్లేంద్ పక్కకు పెట్టి వాన్తోని మాట్లాడుతుంది. అది నర్స్ ఆహా నువ్వుతున్నావా? నవ్వేది కాద్లే పాపం నీక్ నీ అచ్చ ఉంటది నీకు తెలియదులే ఆ అట్లా నే పక్కన పెట్టి హ్యే నువ్వు పక్కన పెట్టి మాటతుంది నాకే నవ్వు వచ్చిందిలే నను పక్కన పెట్టి మటడింది. నీక్ నాకట్లేదు కాబట్టి
నేనెవరి నేన్ నిన్నెప్పుడు నేను ఎవరిని పక్కన పెట్టిన్న నిన్ను పక్కన పెట్టి ఎవరితో మాట్లాడినా నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడ్తే అసల్ నచ్చద్ నేను నిజాంగాంటే ఫోన్ కట్ నీక్ అర్థం అవట్లేదు అంతే అది
వదిలేయ్ ఇగా ఆ టాపిక్ వదిలేయ్ ఇక
మళ్ళా అన్నవ్ గదా నాకూడా జరిగిందని
నీకి నేన్ చెప్పేది ఒక్కటి నీకు అర్థమయ్యేద్ ఒకటి నేను ఇంత చొప్పు నా దే ఇదే పండినికి అర్థమైందా పక్కనపెట్టి
అవును నాకు ఇదే అర్థమైనది గదా నేను ఎవర్తో మాట్లాడినా చెప్పు
వదులేయింకా ఇంకా ప్చ్ అడుసొద్దునాకు
నా ఇష్టం చెప్పు
ఏం చెప్పల్లా
ఏన్ మల్ల ఏందో అన్నావ్ చెప్
హ్మ్ ఏదో మేరేజ్ చెప్తున్న ఇది వదిలేసి అంతా నాకు అయిపోయింది మళ్ళీ ప్రతి ఒక్కటీ గుర్తుచేయచ్చు
ఆ సరేలేమ తల్లి సారి సారి సారే ఇంకా
అదే ఇంగ వడికి అట్లా ఏ్యంది ఆ పిల్ల వచ్చింది ఇప్పుడు మాడ్డానికి ఏదో మాటాడుతుంది ఆ పిల్ల నేను ఆడ కుర్చున్నాను తెల్ తలగాయ తిక్క పడుతుంది లేచిపోతుంది నాకు పిచ్చి హ్మ్ వీడెడో మాడుత ఆ పిల్ల రెండు మూడు మాట్లాడుతుంది అరుస్ గుళ్ళ చుత్తు పో నుంచి ఆ బయట ఉన్నం మేము ముందె ఇక్కడ ఊరూ బయటికెళ్ళిపోయినాం ఫుల్ గా, వా చూసే వాళ్ అంతా ఏం అనుకోవాలి లేద్ ఆ పిల్ల న్ రేప్. సోమన్ గుళ్ళ అట్లా అయివింద్ అరుస్తున్ దుర్గ అద్ తీయి తీయి ఫ్రెండే కదా నీకేమైంది అని హామ్ అదే గొడవ అది కాక, వాడి పేరు అంటే వాడి ఫుల్ నేమ్ వచ్చేసి. ఉంది తన్ షాగట్ వచ్చేసి వీకే అనమాట వారి ఫుల్ నేమ్ వచ్చేసి ఒటి ఉంది దాను షార్ట్ కట్ వీకే పెన్ తో వీకెంట్ హార్ట్ సింబల్ కూడా ఏస్ ఫోయిందా ఏసుకొని అది వీన్ తెలుసు అంటే ఇంకా వీళ్ దగ్గర ప్రూఫ్స్ అన్ ఉన్నాయి, అది ఎట్లా ఏసుకుయింది ఏం కథా అది ఎట్లా జరిగింది మ్యాటర్ంతా. తెలిసా ఆడ్ అది కూడా అడిగినాడు అది వీకే అంటే అది కాద్ దు వీ కే అంటే ఎయిటీన్ తెలుసు కదా వన్ ఎయిట్ అదేం చెప్పు అట్లా అట్ల తిప్ తింది షీరింగు ఇవిడు ఏ నోవర్స్ ఇంకా ఒకవేళ ఒకవేళ ఒకవేళ ఒకవేళ అది టినే అనుకో వాడిది బో వాడిది ఫోటో ఎందుకు పెట్ టల్లా అంత డిస్కసింగ్ చెయ్యాలా వానితో ఆ అదే కదా ఊ
టే దాంట్లో నార్మల్ గా ఫ్రెన్ సు కూడా పెట్టుకుంటారు మీరెందుకు అంతగానం అనుకుంటారు
మీరు కాదు వాడు
ఆ అదే నువ్వూ అనుకుంటావు గానీ నీ గురించి నా తెలుసు తు అని ఏముంది న ఫ్రెండ్స్ కూడా పెట్ కుంటారు హట్ ఆ సింబల్ ని బట్టి మీరు చేయమంటారు
ఊ ఏమో మా మెచ్యూరిటీ అంతే మా మగాళ్ళ మెచ్యూరిటీ ఉండదు ఎప్పుడో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వచ్చినంక వత్తది మాకు మెచ్యూరిటీ అందాక రాదు
అంటే
మెచ్చురిట్ మా అ అర్థం చేసుకోంతా ఫ్రెంస్ అద ఒక ఫ్రెంస్ కూడా కుంటారా అనేది తెలిదు మాకు
ఊహు లానే మసాల వాస్తుశేఖరలు అయితున్నా ఎన్నికతే
అ టాపిక్ వదిలెయ్ గాని అట్లే ఉండే అది కూడా అడిగితే ఆ పిల్ల లేదు ఎయిటీన్ ఎయిటీన్ అని చెప్త సరేని చెప్పేసి అది పక్కన పెట్టేస్తు మరి ఒక మొన్నను నిన్ననో మొన్ననో అడిగావి చాటింగ్ చేస్తూ మాట్లాడుతున్నాం అంది రానా అప్పుడే అడు చాటింగ్ చెస్ట్ వీడు చూస్తున్నాడు ఆ పిల్ల అకౌంట్ నుంచి ఈ పిల్ల మెసేజ్ ఏం పెట్టింది నేనా చాటింగ్ చేయట్లేదే నేను ఒకటే చాటింగ్ చేస్తున్నా అంటంది ఈడు అసలు ఏం మాట్లాడ్ ఒక్క మాట మాట్లాడలే ఇంక అబద్ధం అని తెలిసిపోయింది క్లారిటీ ఉంది అబద్ధంని వడి చూన్నాడు ఆ స్టార్టింగ్ కూడా పక్క వాళ ఇద్దరితో చాటింగ్ చేస్తాంది అప్పుడు అ సడన్ అట్లా పని చెప్పేసరికి వీటి ఇంకాదని చెప్పు తీసుకొని ఇంక వదిలేసెయ్ రా అని చెప్పి అదే డిస్కస్ చేతుంది ఇప్పుడు మళ్ళీ వాడు అ పిల్లన్ మండే ఎళ్ళిపోతుంది హైడ్రాబాద్ కి వీడూ పోతున్నాడు
ఎందుకు
వదిలి త్రావడానికి ఊ ఐతే ఫుల్లూ బ్రే కు బైపల్లా ఆ పిల్లా చెప్తాది కు టీ రెడీ ఉంది మరి ఒక పాంట్ దొరకట్లే ఆ పిల్లకి డిజైన్
చెప్పు తరు
సరే వీడికే మాట్లా వదిలే దైతే లేదు ఇదే ఆ పిల్లాకి వీడికి హ కానీ పిల్ల య ఐ డోంట్ కేర్ అంటాంది
అనుకో ఓకే ఓకే ఓక్
అ ఐ డోంట్ కేర్ అంట ప్రతి దానికి వీడయినా అప్పటికి కూడా వీడు వదులుకోన్ లేడు వ వదుకోని లేదు వీనికి వీనికి ఏందకు బిజినెస్ ఉంది మనకి సూపర్ మార్కెట్
ఒసై నువ్వెవరన్నగాని ఏమంటారు డబ్బులు ఇప్పుడు వరు చూడ్రు అంటే చూస్తారేమో కాని బట్ ఇంకేవరు ఆలోచిస్తారు కదా ఆ మొన్న ఏ దీన్ చెప్
సపోర్ట్ టు
మ్
ఏద టువ్వల్ టువల్ ద పిల్లకి నీ ఏజె నీ డువమ్ సెవె నె
ఆ సపోర్ట్ గ అంటున్నావు గానీ నాకు అర్థమైంది గానీ ఆ అమె బాధ ఎట్లుంటుందో బాధ అని కాదు కాని ఆ సిచ్యుయేషన్ ఏమోలే నీకు అర్థం అవ్వలే బె నువ్ అవన్ని చూడలేదు కాబట్టి కానీ ఆమె ఏజ్ ఎంత ఇంటర్ సెకండ్ ఇయర్ ఉమ్ అన్నీ నన్నే కలిపి కు అన్ని అన్ని కలపాలా అన్ని నన్నే కలపాల మంచిగా ఉన్నప్పుడు ఆ మంచిగా ఉన్నప్పుడు అప్పుడేం కన పడదు ఇప్పు ఇప్పుడు ఏమైన్న కొంచెం మార్పు వస్తేనే సేమ్ నీ లాగె సేమ్ మిలాగే కద
ఆ టాపిక్ వదిలే ఇంకా వేది మారదం టైం ఎంత అయ్యింది
ఏం నీ ఫోన్ లో మాట్లాడక నా తొ మాట్లాడుతున్నావా
అస్సల్ లేదు
ఆ అబ్బాయ్ ని ముఖం అసర్లేద ని ముఖం
ఇ ఫై కాల్స్ నువ్వవుతే మతున్నా ఉంట
నాకేమట్లా లేదులే ని
ట్
ఓహోర్ యాక్చున్ జయకి చెప్తాన్నా నేను చెప్తే నన్నురు డివర్స్ ఎక్కడి ఇచ్చినావన్ను పో